హలో హలో నమస్తే చెప్పండి ఇ బ్రో బాగున్నారా
హా బగున నువు
ఆ బాగున్నా బ్రో తిన్నారా
ఆ బ్రో నీది
ఆ ఇప్పుడే తిన్నావు బ్రో ఏం తిన్నావు
ఆ అదే బ్రో మామూలుగా రైస్ నా సాంబార్ నిది
తిన్న బ్రో ఇప్పుడే అన్నం పెరుగు కరడ మళ్ళీ తరువాత త రసం సాబార్ రసం ఎన్న
అవునా ఎలా ఉంది బాగుందా
ఆ బాగుంది ఇ బ్ర
అడ్జస్ట్ అయిందా పీజీ ఫుడ్ పేజీ ఉన్నారు కదా నువ్వు
ఆ పీజీ లోనే ఉన్నా బ్రో మీరు ఇంట్లో కద ఉండేది
ఆ అవును బ్రో
ఆ మీరు ఇంట్లో ఫుడ్ బాగా తింటారు బ్రోమాకు ఇక్కడ పీజీలో మొత్తం వాళ్ళు చేసిండే తనిల్ల
అనిజమ బ్రో బట్ ఇంట్లో బడిన ఫుడ్ హెల్తీ గా ఉంటుంది. అంతే
చేసింది తక్కువ మందికే చేస్తారు బాగా టేస్ట్ ఉంటుంది ఇక్కడ. చాలా మంది చేయరు కాబట్టి టేస్ట్ తక్కువ ఉంటుంది ఉప్పు కా తక్కువ ఉంటుంది ఎన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు బోకి నీకు ఏంటంటే ఎక్కువ ఇష్టం బ్రో వెజ్ అంటే ఫుడ్ ఐటమ్
నేను నేను ప్యూర్ వెజిటేరియన్ బ్రో నాకు రోట్టి అన్నా సాంబర్
అంతేనా బ్రో మాయ అంత ఇవ్ర బట్ నను నాన్ వెజ్ వెజ్ రెండు తింట బట్ నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం కారం అంటేనే ఎక్కువ ఇష్టం స్వీట్ కంటే
టేరినా
ఆ నాన్ వెజిటేరియన్ బ్రో మెక్కువ చికెను టన్
ఓ అవునా నీకే చికన్ అంటే చికెన్ అంటే ఎవగా ఇష్టమా మటన్ అంటేనా
ఆ మాజ్మా ఎక్కువ చికెన్ తింటా నేనైతే
హ్మ్ హ్మ్
కానీ ఇంట్లో వాళ్లు మొత్తం మటన్ చికెన్ మటర్ కాగానీ నాకు చికెన్ అంటేనే ఇష్టం ఎక్కువ మీరు ఎప్పుడు తినిండర్లే ఎందుకంటే టేరియన్ కదా ఒక్కసారి కూడా ట్రై చేయలేదా ఇప్పుటి వరకు
తిన్న లేదు బ్రో ఒక్కసారి కూడా ట్రై చెయలే నేను ప్యూర్ వెజిటేరియన్ ఎగ్ తింటా
అ ఇంకా వెజటరియన్ నాన్ నాన్ వెజ్ వెజటేరియన్ని ని మొత్తం తింటావ్ కదా మీరు తింటారు ఎగ్గు మరి వెజిటేరియన్ అంటున్నారుగా
ఎనెను
ఎగ్ నా నాన్ వెజ్ కాద నాన్ వెజ్ అంటారు కొంతమంది
అది నిజమే బట్ సైంటిఫికలి ప్రూవ్ అవ్వలేదు కదా ఇంకా అందుకే అంటే వెజిటేరియన్ కదా నేను ఆ కానీ ఒ ఒక ప్రోటీన్ కావాలి కదా
ఆ అ
అందుకే
ఆ ఎప్పుడైనా తిన్నారా ఇది మామూలుగా నాన్ వెజ్ ఎప్పుడనా ట్రై చేస్తున్నారా ఒకసారి కూడా తిల్లదా
లేదు బ్రో ఒక్కసారి కూడా ట్రై చేయడి నేను
ఆ
ఎంత బ్రో
ఇంకేమి ఏమి ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు
హా బగునరు బ్రో మీరింట్లో
ఆ అందరు బాగున్నారు మీకు స్వీట్ లో ఎక్కువ ఇష్టం ఏది బ్రో మామూలుగా
ఆ హోళగ బ్రో తెల్సా నీకు హోళగ
తెలుసు బ్రో ఇది మామూలు బా
ఆ అ అవును బ్రో అన్ని ఫెస్టివల్ కు మన ఇంట్లో అదే చేస్త చారు
ఆ మా ఇంట్లో కూడా మ్యాక్సిమం అదే చేస్తారు పోలికలే చేస్తుంటారు
స్వల్ గ్రాండ్ గా చేస్తారు బ్రో మీ ఇంట్లో
మా ఊర్లోద ఇద గౌరమ్మ పండుగని చేస్తుంటారు. మొహరము గరం పండదా తర్వాత ఇది అపుడు వినాయక్ వినాయక్ చవితి అందరు ఊర్లో బాగా చేస్తారు తర్వాతది జాతర బా చేస్తారు
అవునా ఆ అప్పుడు ఎమ్స్ స్పెషల్ ఫుడ్ చేస్తారు
అప్పుడు ఇదే మాములు కజ్జికాయలు అంటారు తర్వాత ఇది ఒలిగలు తర్వాత ఒక స్వీట్ చేసి తరు మా ఊర్లో కడద్దంట అని అది బాగుంటుంది అ మా ఊర్లో ఒక్కడిని నేనైతే ఎక్కడ వేరే ఊర్లో కూడా ఎక్కడ తినలె ఇప్పటి వరకు అయితే
ఉ బ్రో మన మన ఇంట్లో దీపావళి గ్రాండ్ గా చేస్తారు
ఆ
ఆ ఏ ఫెస్టివల్ లో మన ఫె ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ అంటే హోల్గానే
హా మీ ఊర్లో ఫేమస్ ఫుడ్ అంట్ టే ఏంద్ అదే చెప్తారు మీ ఊర్లో ఫేమస్ అంటే ఇక్కట ఏమి ఉంటుంది మామూలుగా
ఉమ్ హోల్గా బ్రో నా ఆల్మోస్ట్ హుమ్ ఆ అంటే మన ఆ ఊర్లో చాలా మంది వెజిటేరియన్సే ఉంది కదా వెజి వెజిటేరియన్సే ఉన్నారు ఆ వోల్గా ఫేమస్ బ్రో
మా ఊల్లో కూడా చేస్తారు బట్ ఓలిగ కాకుండా ఏ స్వీట్ అది ఫేమసు తర్వాత్ టే ఇది వడే అల్సందొడే తెలిసి ఉంటాది మీక్
ఆ తెలుసు బ్రో
ఆ అల్సంద వొడె లో బాగా చేస్తారు నేను అ ఆ టేస్ట్ ఎక్కడ తినలే ఆ స్కూల్కి వెళ్ళే టై లో కూడా మా టీచర్స్ ఉంటారు కదా ప్రిన్స్ పలు హెచు హెడ్మాస్టరు టీచ్ చెర్లుంటరు కదా
ఆ ఆ
కొని వెళ్తానిరి మా ఊరు నుంచి పది కిలోమీటర్ నుంచి వస్తారు వాళ్ళు బట్ వాళ్ళు అప్పట్లోనే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కట్టించుకోనిపోతాండ్రి ఒకోరు
కెమెరా
మామూలు తర్వాత ఇది పాల్కోవా తిన్నారా బ్రో మీరు పాల్కోవ ఎప్పుడన్నా
ఆ తిన్న బ్రో
పాలకోవా ఎప్పుడు తినలిలేదా బ్రో ఇపుడు వరకు పాలకోవా ఆ పాలకోవ బాగుంటుంది బ్రో అది ఒ ఒకసారి తిని చూడండి మా ఊర్ సైడు ఒ ఒకరి దగ్గర అంటే ఒక ఏరియాలో ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది అక్కడగానే నేను అ టే ఫీ లేదు పలుకో
అనా టెస్ట్ బాగుంటుందా
ఆ టేస్ట్ ఫుల్ బా బాగానే ఉంటుంది. బట్ వేరే అ వేరే దగ్గరలో ఎక్కడ చూన్నా అట్లా టేస్ట్ పాల్కోవదు.
ఆ అ
అ గ బ్రో మీరు వికే ఇష్టమైన ఫుడ్ ఏంటి అదే ఓదిగా అంటారు గ ఆ ఇంకా అది కాకుండా వేరేది ఏం లేదా
అది కాకుండా రొట్టి బ్రో రొట్టటి ఎక్కువ తింట రొ రొట్టకి ఆ మన ఇది కర కరి తెల్సా నీకు
ఆ కరతర్ సోమ్ చనా ఉంటే ఇగ ఆలు కరి కరీస్ ఉంటే వేర బేర ఉంటా ఇ కదా
కరీ రొట్
ఎగ్ కర రొటీటి తినన్నార అబ్బ ఎప్పుడన్నా
ఆ తిన్నాను బ్రో చాలా టైమ్ తిన్నాను నేను ఫేరేట్ అది నాకు హోల్గే తర్వాత
తలా ఇంత అ
అంటే నాన్ వెజ్ నా నాకేమది సైంటిఫికలీ ప్రూవ్ అవ్వలేదు కదా అందుకే నా ఇన్కా అద కన్సిడర్ చేయను నేను ఎగ్ నాన్ వెజ్ నాన్ వెజ్
ఆ తినొచ్చు మొత్తం అందార త అ మీరు వెజ్ అంటున్నారు కదా అంత అడిగిన ఎగ్గు తింటారు లేదా
తబ్రో ఎ తింతా నేను
ఇన్నాది మీరు ప్రసాదాలు టేస్ట్ చేసినారు. ఎప్పుడన్నా ఈ తిరుపతి లడ్డు కానీ.
ఆ బ్రో ఫేవరెట్ తిరుపతి లడు నాకు ఫేవరట్ బ్రో
ఆ బేస్ ఎక్కడంద తిన్నా నేను చాలా సార్లు తిన్నా నేను తిరుపతికి వెళ్ళింది తక్కవ అయినా కూడా లడ్డు మాత్రం చాలనా సార్లు తిన్నా
అవునా బాగుంటుంది బ్రో అది చాలా బాగుంటుంది
ఆ చాలా బాగుంటది. అంతేకాకుండా ఇది అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా. అన్నంతో ఆ ప్రసాదము బాగుంటది అన్నం బే అలానే బాగానే ఉంటాది ప్రసాదాలు మొ
ఆ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే హల్వా కదా
ఒక రైస్ మాముూలు బెల్లం లాంటివి టేస్ట్ వస్తది మములు బాక్స్ లో వస్తది కదా బ్లాక్ కలర్ లో ఉంటుంది బ్రౌన్ అండ్ బ్లాక్ లో అది బానే ఉంటుంది బట్ ఎక్కువ తిన లడ్డూ అన్న తినొచ్చు తిరుపతి లడ్డు ఎక్కువ టేస్ట్ టేస్ట్ ఉంటుంది బట్ తినలేను స్వీట్ చాలా ఎక్కువంటుంది అది
ఉ
అవు ఇప్పుటి వరకు అయ్యప్ప స్వామి ప్రసాదమే తినలేదా ఆ ఒకసారి ఎవరన్నా వెళ్ళింటే చూడు క్కనిమ్మనండి టేస్ట్ చేయండి ఒకసారి తిరుపతి లడ్డూ మాదిరిగానే ఉంటుంది మాక్సిమమ్ అది ఎక్కువ తిన్ను స్వీట్ ఎక్కువ అనమాట ఆ
తిరుపతి లడ్డు చాలా బాగుంది బ్రో నా చాలా టైం తిన్నాను
తిన్నాను చాలా సార్లు అయి తిన్నాను నేను కూడా లే వెంది తక్కువ లడ్డు మాద చాలా సార్లు తిన్న
ఆ రీసెంట్ గా ఏమన్నా తిరుపతికి వెళ్ళారా నువ్వు
ఆ వెళ్దాం మా ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళిన నేను రీసెంట్ గా ఇద్దరం ఫ్రెండ్స్ తో ఒక కలి పే
ఆ
బాగా ఎంజ్ బాగా ఎంజాయ్ చే వచ్చినాం ముగ్గరికి ఫస్ట్ టైమే ముగ్గురు బాగేస్తా చేసొచ్చ తెకుళ్ిన కూడా అన్నీరు తెలికపోయినా కనుకోలే ఎలా
అవునా ఎలా ఉంటుంది తిరుపతి ఎన్విరాన్మెంట్ బ్రో
అక్కడ ఎదొ ఒక ప్రపంచం అదొ వేరే ప్రపంచం లా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సిటీల్లోన్న మొత్తం ఎప్పుడు చూసినా నా సౌండ్ పొల్యూషన్ లాగే ఉంటుంది అక్కడికెళ్లేస్తే మొత్తం అది ఒక ఆ తిరుమతి తిరుపతి వేరే తిరుమల వేరు తిరుమల పైన దేవస్థానం అంటే మొత్తం తిరుమల అంటారు కింద తిరుపతి ఊరు తిరుమలకెళ్తే అసలు ఇంక అది ఈ భూమికి అసలు సంబంధం లేదన్న ఉంటుంది పైన అట్లుంటుంది
అవునా
మీరెలార మీరెళ్లార బ్రో
ఇంతవరకు లేద్ బ్రో ఇంకా వెళ్నే,,
హు
ప్లాన్ ఉంది
హు
వెళ్తా ప్లాన్ చేసుకొని
ఓకే ఓకే బ్రో వెళ్లేసిరండి ఒకసారి అక్కడ బాగానే ఉంటుంది ఓకే బ్రో చాలా విషయాల్లో చెప్పారు మళ్ళీ కలుద్దాం
హ బ్రో
ఓకే బాయ్ బ్రో
హు